హలో, హలో బాగున్నారా అండి?
బాగున్నా అండి. మీరు బాగున్నారా?
ఆ బాగున్నాం. ఏం చేస్తున్నారు?
ఏమిటండీ మీరు
ఏంలే తిన్నార?
ఆ తిన్నా అండి. మీరు తిన్నారా?
ఏం కర్రీ చేసారు ఈరోజు.
మేం టమాటా వసానండి
అవునా
ఆ మీరేం చేశారంండి
మేము వంకాయ చేసాము
వంకాయనా
ఉ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా
అవునా
ఆ
ఉహు మార్కెట్ కి వెళ్ళారా అండి ఈ మధ్యర ఎక్కడేనా ఏ ఏం మెస్ చూస్ ఉన్నాయి ఆ ఆ అలాగే
నిన్ననే జరిగిందండి మా ఊర్లో నిన్న ఉంటది థర్స్డే థర్స్డే గురువారం గురువారం ఉంటది
అవునా అవును పల్లెటూరు తెస్తే వన్ బాగుంటాయి సిటీలలా డిమాార్ట్లలా ఆదాంట్లో ఉంటాయి కదా అండి అసల్ అవి ఏం టేస్ట్ ఉండవు్ బావుండవు
ఆ అవును ఇక్కడైతే విలేజ్ లో అయితే అన్నిీ అంటే పండించనే ఉంటాయి కదా ఆర్గానిక్ వి ఆ ఇవయితే బానే ఉంటాయండి
మీ విల్లేజా మీది
విలేజ్ అండి మాది
అవునా మాది కొంచె సిటీ లాగా అండి ఇక్కడ మొత్తం డిీమార్ట్లు హెరిటేజ్లు ఇట్లా స్మార్ట్ జియో టాయి కదా అండి దాట్లో తెచ్చుకుంటాము ఆ అప్పుడప్పుడు సంత తరుగుతుది ఆ కానీ ఎక్కువ ప్రిపేర్ చెయ్యం మేము అది ఫ్రిడ్జ్ లో పెట్టినా అవి బాగుండవు ఉ
ఎట్లా నాచురల్ గా ఉన్నాయో బాగుంటాయి కాకపోతే ఇప్పుడు పల్లెటూరులో గూడ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇవి కూడా డెవలప్ అయ్యి అవి చేస్తున్నారు కొ చిన్న చిన్నవి పెడుతున్నారు అలాంటి డిమాార్ టు అలాంటివి సైడ్ గూడ
షాపింగ్ చేస్తారా మీరు
చేస్తావండి అప్పుడప్పుడు ఎక్కువ లేదు ఇగ
ఎక్కువ శాతమే ఆ చేస్తాం ఎక్కడ ఎక్కువ శాతం ఎక్కడ చేస్తారు
నేను ఆన్లైన్ అంతా ఇగ ప్రిఫేర్ చేయనండి ఇలా డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడమే ఇష్టం నాకు
ఉ షాప్ అల్ది
ఆ షాప్ లోకి వెళ్ళి తీసుకుంటా అంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు గాని అవి కొంచెం ఏమో ఎట్లా వస్తాయో అన్నట్టు కొంచెం ఉంటది
అవునండి కానీ ఈ మధ్య కాలంలో మేము ఆన్లైన్ నాకు ఇష్టం ఉండదు తక్కువనే కాకపోతే అర్జెంట్ పసు చే చేయక తప్పదండి కొన్ని కొన్ని సార్లు మేస్ సరుకులు ఎక్కడ తీసుకుంటారండి గ్రాసరీ అట్లా పప్పులు ఉప్పులు షాప్ కే వెళి తీసుకుెంటారా అవునా మేము డి మార్ట్ కె వెళ్తాము కానీ డిమార్ట్ వల్ల కూడా లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయంండి ఏ ఇట్లా మనం షాప్ పింగ్ మాల్ వెళ్తే మనం ఒక కొనడానికి వెళ్తాం కానీ ఆ వస్తువు కొన్ కొనమండి మనకు కళ్ళకి నచ్చ అట్రాక్ట్ చేసిన అన్నిీ తీసుకుంటాం ఇది అవును ఇది అవసరమే ఇది అవసరం అని నేేచుం టం ఇంటికి వచ్చని చూసిన తర్వాత అనవు మనం అనుకున్న వస్తువే రాదు అసలు అక్కడ
అవునండి అక్కడ పోతే ఒకటి అనుకుంటే ఇంకకటి తీసుకోవడం అవుతది
ఆ అసలు తెలనేదలలు అసలు కానీ అదే కొన్ని కొన్ని సార్లు స్క్రీన్ అడ్ షాప్స్కి వెళ్తే మనం నచ్చినవిే ఉంటాయి మనం అడగలేకపోవచ్చు పే వెళ్ళకపోవచ్చు వాళ్ళని అడిగితే ఒకటంట పడిస్తారు అద డిమాార్ అట్లో అయితే మన నచ్చితే తీసుకోవచ్చు మరి మనం అనుకుంటాన్నాం కదా అంటే ఎవరిని అడగాల్సిన పలే లేదు కొన్ని కొన్ని అడ్వాంటేజ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని డిస్ అడ్వాంటేజ్స్న్నాయి దట్లో
ఆ అవునండి
అ
మేం కిరాణా షాప్ లోనే తీసుకొస్తాం ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఉంది అంటే మొన్నమొన్న ఒకటి ఓపెన్ అయింది చిన్నగా కానీ మేము ఇంకా ట్రై చేయ్యాలి అక్కడ
ఇకా డెవలప్మెంట్ అయితాయి ఇప్పుడు
అవునండి మీరు వెజిటేబుల్స్ అవి కూడా మీకు అట్నే ఉంటాయా అంటే డిమాటర్
అవునం డిమాంట్లో ఉంటాయి కానీ మేము డిమాట్లు ఉంటాయి బ తీసుకోండి ఎక్కువ శాతం నచ్చవు అసలు అది ఇంత ఫ్రెష్ గడమడానికి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇట్లా పెడతారు కానీ ఇప్పుడు మార్కెట్ వస్తాయి కదా మా మాకు కద టూ టూ టైమ్స్ వస్తుంది వెనస్డే సండే వస్తుంది ఇంకా ఫ్రెష్ గా ఎప్పుడుగాప్పుం తెచ్చుకొని తింటాం ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం అంత ఇష్టం ఉండదు
అవునాండి
ారండి మీరు మీ
అంటే మాకు కొన్ని మా మా ఇంట్లోనే పండుతాయిడి టమాటాస్ ఇప్పుడు ప్రజెంట్ టమాటాస్ ఉన్నాయి కొన్ని వంకాయల చెట్లు అవి ఉన్నాయండి ఇక మిగతా ఈ ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయండి మాది మొత్తం చుట్టూ ఇవయితే కొన్ని కొన్ని కొను కోము మేము కొన్ని మా ఇంట్లోనే ఉంటాయి కొన్ని అవసరం ఉన్నాయి తెచ్చుకుంటాం అంతే ఇంకా
మీకు ఆవులు అలాంటివి ఏమో సంథింగ్ ఉన్నాయా అండి మీకుేమన్నా ఆవులు బర్రెలు అట్లా
బలు ఉన్నాయండి
అవునా పా పాలు మీ దగ్గరే ఉంటాయా మంచిగా
ఆ అవునండి మా ఇంట్లోనే ఉంటాయి మేము బయట తీసుకోము మా ఇంట్లోనే ఉంటాయి ఆ ఉంది
ఆ సేవ్ చేస్తారు మరి పాలు మిల్క్ అమ్ముతర అమ్ముతారా ఇట్లా పాలు పోస్తారా బట వాళ్ళకి
ఆ అంటే అప్పుడప్పుడు పోస్తామండి ఎక్కువ వెళ్తే వస్తాము లేదంటే ఇంట్లో మందమే అంటే చిన్న చిన్న దూడలు ఉన్నాయి కదండి వాటికి ఆ పే పెరుగు చేస్తామండి ఆ అన్నీ అయితాయిడి మాకు ఇంట్లోనే ఉంటాయి అవైలబుల్ గా ఉంటాయి అన్నీ
అవునా మంచిది అట్లా చాలా ఇష్టం నాకు అట్లా ఉండడం అంటే విలేజ్ వాతావరణం చాలా బాగుంటది కదా అట్లా ఇష్టం
ఆ అవును
మ్యామ్ సిటీలా ఓన్లీ ఓన్లీ పొల్యూషన్ ఉంటంది మొత్తం ఆ డస్ట్ ంటది మొత్తం అసలు మంచిగా అనిపయది హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్
ఆ అవునండి ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా బానే ఉంటది ఇక్కడ మాకు కాకపోతే ఇక మీకు అవైలబుల్ గా ఉన్నట్టు కొన్ని కొన్ని మాకు అవైలబుల్ గా ఉండవు విలేజ్ లో
అవును తెచ్చుకోవాలంటే స్పాట్లు తెచ్చుకుంటాం మేము కొంచెం విలేజ్ క కావచ్చు టౌన్ కిళ్ాల్సి ఉంటుంది
ఆ అవును టౌన్ కెళ్ళి తెచ్చుకోవాలి ఇవన్ ఒంటిగా మన అర్జెంట్ ఇంపార్టెంట్ అంటే ఇక అక్కడికే వెళ్ళాలి
పూలలు చెట్లు ఏమన్న ఉంటాయా అండి మ ఇదే అట్ల పూలు అమ్ముతారా
పూలా ఉంటాయండి ఆ ఉంటాయండి కనకంబరాలు మల్లెపూలు ఇలాంటి అన్నీ ఉంటాయి అవి మా ఆ గులాబీలు కూడా అండి చాలా ఉంటాయి అవి పన్నన్ని అవి కూడా అంటే మా ఇంట్లో ఎక్కువ లేవు కాకపోతే మ చు క్కల వాళ్ళు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు మేము మా ఇంట్లో కూడా ఉన్నాయి కాకపోతే అవి మా కో మాకు మాత్రమే సరిపోతాయండి కోంబం మేము
ఆ పూయ చేస్తరా
ఆ పూయ చేస్తాం ఇక మాది మాకే ఐతది అన్నట్టు ఎక్కువ మేము అమ్మమన్నట్టు మార్కెటింగ్ అట్ల ఏం లేదు వేరే వేరే వాళ్ళు ఉన్నాయి వాళ్ళు చేస్తారు మా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళట్ల ఆ వాటికి కూడా ఇప్పుడు బాగా డిమాండ్ ఏ ఉంది కదా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే పూలకు కూడా బాగా డిమాండ్ ఏ ఉంటది కదండి
ఆ మూర ఎంత ఉంటందండి దాదపుగా
ఇగ అంటే ఇక్కడ థర్టీ అట్ల ఉంది ట్వంటీ థర్టీ అట్ల ఇస్తరు
అవునా
ఆ అంటే ఇగ సీజన్ రేటు బాగా బాగా ఉంటాయి కదండి తక్కువ ఉంటే అప్పుడు రేట్ సు కొంచెం ఎక్కువ ఉంటే అట్లా వస్తాయి సీజన్ని బట్టి కొంచం అట్ ఇట్ అవుతా ఉంటాయండి ఊ
మీరు వెళ్తరా మళ్ళి మేము కొనుక్కోవడమే అండి అంటే ఆ మా చిన్నప్పుడు మా అమ్మమ వాళ్ళ ఇంట్లో ఉండేటి మల్లె పూలు కనకంబరాలు అట్లా అప్పుడు చాలా ఇష్టం ఉండే చిన్నగున్నప్పుడు కదా మంచి అనిపించే దెంపుకొని పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అంతా ఛాన్స్ లేదండి అంత
అవును
మ్యాగె ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎటకో వెళ్ళాలంటేనే కొనుక్కుంటాం ఇంకా డైలీ అంటే ఆ ప్లేస్ ఏం లేద్ అట్లా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కానీ అది లేదు కొంచం పెట్ త గాని ఇప్పుడు ఎండకైనా ఎండ బాగా కొడుతున్నాయి కదా ఎండలు అసలు
అవునండి ఘోరంగా ఉన్నాయి టెంపరేచర్ అయితే ఘోరంగా ఉన్నయ్
ఊ ఇప్పుడే మార్చి లో ఆ మార్చి లో ఇప్పుడే ఇట్ల ఉంటే ఏప్రిల్ మే లో ఫుల్ ఉంటాయి ఇగ ఎండలు అసలు కూలర్లు సరిపోవు ఫ్రిడ్జ్లు సరిపోవు ఏం సరిపోవు అసలు
అవునండి బాగా ఎండలు కొడుతున్నాయి అసలు ఘోరంగా
పల్లెటూర్లల విలేజ్లలా
ఉంటాయి కాని అ ఉంటాయిండి కానీ కొంచెం తక్కువ అంటే చెట్లు అవి ఉంటాయి కద అండి చుట్టూ కొంచెం తక్కువ అంటే కొంచం కూల్ కనిపిస్తది మాకు ఎండ అంతే ఉంటది కావచ్చు టెంపరేచర్ కాని ఇక చెట్లు అవి ఉండడం వల్ల మాకు కొంచెం కూలుగనే ఉంటది ఇంకా బయటనే ఎక్కువ ఉండవిగ బయట పడుకోవడం అట్లా టైం
నైట్ టైం లో బాగుంటదండి బయట పడుకోవడం ఇట్లా పిచ్చుకలు కిలకలు రావాలుంటయ్ ఆ చందమామ చూసుకుంట నక్షత్రాలు చూసుకుంటా పడుకుంటే ఆ చిన్నప్పుడు పడుకునే వాళ్లం చాలా బాగా అనిపిస్తది మస్తు ఎంజాయ్ అనిపిస్తది చిన్నప్పుడు
అవునవన్నీ గుర్తు తెచ్చుకుంటే
టం లేదు మాకు అంత ఉన్నది డావా పైకి ఎక్కచ్చు కానీ ఏ కూతురి బిడద ఉంది అవునండి చిన్నప్పుడు చాలా బాగుండేది అసలు మస్తు అనిపిచేది ఆ బయట పడుకునుడు అందరు ముచ్చట్లు పెట్టుకుంట అప్పుడు టీవీ లు ఉండేగాని అంతలేదు ఉండే ఆ ము ముచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటా మంచి కథలు చెప్పుకుంటా ఆ అమ్మ తాతయ్య వాళ్ళు నాన్న వాళ్ళు మంచిగా ముచ్చోట్లు పెట్టుకుంట కథలు చెప్పుకుంటా చందమాను చూసుకుంట మంచిగ వడుకుంటుండే చల్ ల గాలికి మంచి హాయి అనిపిస్తుండే
అవును ఇప్పుడు అందరూ ఏంటి మొబైల కే అడిట్ అయిపోతాండ్రు కదా అందరు మొబైల్సు మొబైల్సు మొబైల్సు
ఊ మీరు మీ మిద మీద పడుకుంటారాండి మీ మిద మీద అట్లా
ఇప్పుడు తక్కువ అండి అంతకు ముందు ఉండే గాని ఇప్పుడు తక్కువ ఎవరు ఎక్కువ పడుకోరు ఇగ అందరికి ఇప్పుడు ప్చ్ అనేసరికి అందరు కూలర్లు ఫ్యాన్లు అవి వచ్చేసరికి ఈ కొంచం తక్కువ ఆ ఇప్పుడు అన్ని ఇగ కులార్లు అవి ఇవి వస్తున్నాయి కదా అవే అంతా తెచ్చుకుంటున్నారు అప్పట్లాగా లేదు ఇప్పుడు. అట్లా ఉండేసరికి తక్కువ కాకపోతే బయట కూర్చొని కాసేపు అయితే ముచ్చట్లు అట్లా పెట్టుకుంటారు కాసేపు అ త ఎవరిళ్లలో వాళ్ళ పడుకుంటారు.
అవునండి పొద్దున్న లేస్తారా? పొద్దున్న లేచి వంట అప్పుడు చేస్త ఇస్తారా అండి పనులన్నీ
ఆ చేస్తామండి పొద్దున్నే లేవాలి అవన్నీ చేయాలి
అన్నీ శుభ్రం చేయాలి కడగాల అవే రో డైలీ రొటీన్. పనులు ఏ సిటీలో ఉన్నా, విలేజ్ లో ఉన్నా పని మాత్రం అదే అండి తగ్గవు ఏం చేయవు రోజూ అవే. పిల్లలు రెడీ చేయాల అవి చేయాల ఆఫీస్ కి వెళ్ళాల మీరు జాబ్ చేస్తారండి మీరు. ఏమన్నా
ఆ నేనైతే ప్రజెంట్ ఏం లేదండి.
ఆయా
చేద్దామని అనుకుంటాన్నా కానీ ఇక చూడాలి. చేద్దామనే ఆలోచన అయితే ఉంది చూడాలి. ఇగ మీరు చేస్తారా అండి?
ఎంత మంది చేసేదాన్ని. ఇప్పుడు చేయట్లేదు ప్రెజెంట్ అయితే. ఇప్పుడు వర్క్ బిజీ వల్ల అంటే ఇంట్లో పని చూసుకోవడం పిల్లలని చూసుకోవడం మా హస్బెండ్ ను చూసుకోవడం ఉంటది కదా ఇప్పుడు అది కుదరడం లేదు కొన్ని డేస్ తర్వాత చూడాలి
ఆహా
మీరు చేస్తారా అండి?
చేద్దాం అనే ఉద్దేశం ఉంది నాకు. కానీ, చూడాలి దాన్నే ట్రై చేస్తున్నా. వస్తే సరే అండి బాయ్